హలో ఏం టి మీ ఊర్లో కొత్తద ఏమైనా పనులు జరుగుతున్నాయా. మా వైపు అయితే ఈ మధ్య రోడ్లకి మట్టి పోయించారు.
అవును మా ఊర్లో కూడా మెయిన్ రోడ్ దగ్గర సిమెంట్ రోడ్ వేస్తున్నారు. వర్షాకాలంలో బురద ఉండదు కాబట్టి నడవడానికి బాగుంటుంది.
అది మంచిదే. మరి మేము విదిలో డ్రైనేజ్ కాలువలనీ శుభ్రం చేచారా. మా దగ్గర వాసన వస్తుందని అందరుూ గొడవ చూస్తున్నారు. మొన్నటి నుండి
ఇక్కడ మొన్ననే బ్లీచింగ్ బ్లీచింగ్ పౌడర్ చల్లారు. కొత్తగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కడుతున్నామని సర్పంచ్ గారు చెప్పారు. దాని వల్ల దోమల బాధ తగ్గుతుంది కదా.
అవును మరి మీ ఊర్లో కొత్తగా వైకుంఠధామం కట్టారా మా ఊర్లో అది పూర్తయింది. చూడ్డానికి చాలా నీటిగ్ కూడా ఉంది అది
అవును ఇక్కడ కూడా కట్టారు. అలాగే ఊరి చివర ఒక పల్లె ప్రకృతి వనం లాంటి పార్క్ కూడా ఏర్పాటు చేశారు. సాయంత్రం వెళ్తే చెట్టు, పువ్వులతో ప్రశాంతంగా ఉంటుంది.
భలే ఉంది. మా దగ్గర కూడా చెట్లు నాటాలని నీళ్లు పోసే వాళ్లకి ఎండిపోతున్నాయి. మనం కూడా వాటిని కాపాడుక్
నిజమే అక్క ప్రభుత్వం పనుల్ చేసినా మనం వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. మది మీ ఊరు బ బడికి ఏమన్నా కొత్తగా రంగులు వేసారా?
ఆ వేశారు. నాడు నేడు కింద కొత్త గదులు కంప్యూటర్ ల్యాబ్లు కూడా వచ్చాయి. పిల్లలకి చదువుకోవడానికి చాలా బాగుంది. ఇప్పుడు
మా ఊర్లో కూడా అదే జరుగుతుంది. గ్రామం బాగుపడుతూనే బా బాగుపడితేనే కదా మనం అందరికీ మంచిది. ఈ డెవలప్మెంట్ పనుల వల్ల ఊరికి కొత్త కల వస్తుంది.
అవును మీ ఊర్లో ఇం ఎవరికైనా జ్వరం వస్తే ఎక్కడికి వెళ్తున్నారు. మా దగ్గర ఉన్న చిన్న ఆర్. ఎం. పి. డాక్టర్ దగ్గరికి అందరు పరిగెడుతున్నారు.
అవునక్క ఇక్కడ కూడా అంతే కానీ ఈ మధ్య మా ఊర్లో పల్లెదావకాను ఇచ్చారు కదా అక్కడికి వెళ్ వెళ్తే మందులు ఉచితంగా ఇస్తున్నారు.
అవునా అక్కడ డాక్టర్ గారు రోజు ఉంటున్నారా మా ఊర్లో వారానికి ఒకే రోజు వస్తున్నారు మిగతా టైం అంతా ఏ ఎన్ ఎం గారే చూస్తున్నారు.
అక్కడ కూడా ఏఎస్ఎం గారే ఉ ఉంటున్నారు కానీ ఫో ఫోన్ లో డాక్టర్ గారితో మాట్లాడి మందులు రాస్తున్నారు కనీసం ఆ చిన్న చిన్న జ్వరాలకి టౌన్ దాకా వె వెళ్లాల్సిన పని లేదు తగ్గిపోయింది కదా
హలో ఏమైంది ఏమన్నా పనుందా ఇప్పుడు
ఆ ఏం లేదక్క.
ఊ సరే మంచిది మరి ఆ నూట నాలుగు బండి వస్తుందా! మీ ఊరికి నెలలకు ఒకసారి వచ్చి అందరికిీ బీపీ షుగర్ టెస్ట్లు చేస్తున్నారు మా దగ్గర
వస్తుందక్క ముసలి వాళ్ళకి అది పెద్ద దిక్కు అవుతుంది పాపం వాళ్ళు ఎంత దూరం బస్సు లో వెళ్ళలేరు కదా మరి మీ ఊర్లో అమ్మ అమ్మవడి వాహనం అందుబాటులో ఉందా!
ఉంది గర్భిణీ స్త్రీలకు అది చాలా సాయం అందిస్తుంది కానీ రాత్రిపూట ఏదైనా పెద్ద ఆపరేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా టౌన్ హాస్పిటల్ కి వెళ్లాల్సిందే ఆ టైంలో అంబులెన్స్ రావడం కొంచెం ఆలస్యం అవుతుంది.
నిజమే అత్యవసర సమయంలో ఇబ్బంది పడుతున్నారు అందుకే మా ఊర్లో ఒక చిన్న హెల్త్ సెంటర్ కట్టి ఇరవై నాలుగు గంటలు ఎవరో ఒకరు ఉండేలా చూస్తే బాగుంటుంది.
అమ్మాయిలకి పర్సనల్గా ఏమైన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నా ధైర్యంగా చెప్పుకోవడానికి ఒక లేడీ డాక్టర్ ఉంటే బాగుంటుంది కదా!
భలే చెప్పావ్ ఆ విషయంలో అందరి మొహమాటపడుతున్నారు వచ్చే గ్రామ సభలో దీని గురించి అడగాలి.
అవును మీ వీదిలో ఈ మధ్య దోమలు ఎక్కువయ్యాయా మా ఊర్లో అయితే సాయంత్రం బయట కూర్చోవాలంటేనే భయమేస్తుంది.
అవును మురికి కాలువలు సరిగ్గా ప్రవహించక నీళ్ళన్నీ నిలిచిపోతున్నాయి. దాని వల్ల దోమలు
మా ఊర్లో మొన్ననే బ్లీచింగ్ పౌడర్ చల్లారు గానీ వర్షం పడగానే అంతా కోట్ క పోయింది. అసలు మురికి కాలువల మీద మూతలు ఉంటే బాగుంటుంది కదా
అవును అవి ఉంటే చెత్త లోపల పడదు మన ఊరు రి వాళ్ళు కూడా ప్లాస్టిక్ కవలు తిన్నవి అన్ని కాలువలోనే పడేస్తున్నారు అందుకే ఇవి కూడుకు
నిజమే మనింటి తోటి మనుషులు శుభ్రంగా ఉంచుకోవాలి కదా పాత టైర్లు కొబ్బరి బో బోండాలో నీళ్లు నిల్వ ఉంచకుండా చూసుకోవాలి. టీవీలో కూడా చెప్తున్నారు దాని గురించి
అవును ఆ నిల్వ ఉన్న నీ నీళ్లలోనే కదా దోమలు గుడ్లు పెడతాయి. మరి మీ ఊర్లో చెత్త సేకరించే ట్రాక్టర్ రోజు వస్త
ఆ వస్తుంది. తడి చెత్త పొడి చెత్ త్త విడిగా ఇవ్వమని చెప్తున్నారు కానీ అందరు కలిపేస్తున్నారు మనమే వాళ్ళక్ కొంచెం అవగాహన కల్పించాలిగా
కరెక్ట్ శుభ్రత ఉంటేనే కదా సగం రోగాలు రాకుండా ఉంటాయి మా ఊర్లో అయితే ఈ మధ్య ఫంగ్ మిషన్ తో పొగ వదిలారు దాని వల్ల కొంచెం దోమ
మా దగ్గర కూడా అదే చేయమని అడుగు తం. రోగాలు వచ్చే హా హాస్పిటల్ కి వెేలు వేలు ఖర్చు చేసే కంటే ముందే జాగ్రత్త పడటం బెటర్ కదా
భలే చెప్పావ్ ఆరోగ్యమే మహాభాగ్యం అని
ఇంగ మొన్న హాస్పిటల్ వెళ్ళావు కదా డాక్టర్ గారు ఏమన్నారు అంత బానే ఉందా మరి
అంత బానే ఉందక్ ఉంది. మా ఊరి మధ్య కలుషిత నీళ్లు దోమల వల్ల అందరికి జబ్బులు వస్తున్నాయి కదా అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
అవును ముఖ్యంగా మనం వంట చేసే ముందు తిన్న తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి లేకపోతే కంటికి కనిపించని క్రిములు కడుపులోకి వెళ్ళిపోతాయి.
నిజమే మనం జాగ్రత్తగా ఉండాలి పాతకు అవన్నీ బోర్లేస్తూ మనం జాగ్రత్తగా తీసుకోవాలి అప్పుడే దోమలు తక్కువ అవుతాయి కదా
అవును ఆ విషయంలో మన ఊరు అమ్మాయిలు చాలా మొహమాట పడతారు కానీ అది ఆరోగ్యానికి చాలా ప్రమాదం వాడిన పే స్పీముడా ఎక్కడ పడితే అక్కడ వాడేకుండా పేపర్ లో వ సుట్టి సెత్త బుట్టలోనే వేయాలి
కరెక్ట్ అలాగా అలాగే మనం వాడే నీళ్ళు కూడా కాచి చల్లార్చి తాగితే చాలా ఆరు రోగాలు రావు
ఉ బిజినె
కాల్చడం వల్ల బాక్టీరియా చనిపోతుంది కదా అప్పుడు ఆరోగ్యంగా ఉంటాం మనం
అవును మరి గోళ్లు కూడా ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటున్నావా గోళ్ళలో మురి కుంటే మనం అన్నం తి నేటప్పుడు అది లోపలికి వెళ్ళిపోతాయి
కట్ చేసుకుంటున్నా అలాగే రోజు స్నానం చేయడం ఉతికిన బట్టలు వేసుకోవడం ఇవన్నీ చిన్న చిన్న విషయాలే అనిపిస్తాయి కానీ అవే మనల్ని కాపాడతాయి
మళ్ళీ చెప్పం మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది మనం బాగుంటేనే కదా ఇంటినిఊరిని చూసుకోగలం
అవును మా ఊర్లో ఈ మధ్య అందరూ నీరసంగా ఉంటున్నారు ఏదో ఒక రోగాలు ఒకరి తర్వాత ఒకరికి వస్తున్నాయి
అవును ఇందాక కదా పెద్దలు ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు మన దగ్గర ఎంత ఆస్తి ఉన్నా ఆరోగ్యం బాలేేకపోతే ఏదీ అనుభవించలేం
నిజమే మనం బయట దొరికే జంక్ ఫుడ్ నూనె వస్తువులు తగ్గించి మన ఇంట్లో పండే తాజా కూరగాయలు ఆకుకూరలు తింటే సగం రోగాలు రావు
అవును ముఖ్యంగా మనం ఉదయాన్నే కొంచెం సేపు నడవడం లేదా ఇంట్లో పని చక చకా చేసుకోవడం వల్ల శరీరం గట్టి పడుతుంది ఈ మధ్య అందరు ఫోన్ లు పటు కొని కూర్చుంటున్నారు అదే పెద్ద రోగం చెప్పాలంటే
కరెక్ట్ చెప్పావ్ ఆ ఫోన్ చూస్ స్తూ నిద్ర కూడా సరిపోవడం లేదు రాత్రిపూట కనీసం తొమ్మిది గంటలు నిద్ర ఉంటేనే
నిజమే అలాగే మనం తాగేనీ రు మట్టి కుండలో నీళ్ళు తాగితే చలవ చేస్తుంది పైగా ఆరోగ్యాన్ని కూడా మంచిది ప్లాస్టిక్ బాటిల్స్ అంటే అంటే అవే నయం
అవును మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది మనం జాగ్రత్తగా ఉంటే హాస్పిటల్ చుట్టూ తిరిగి డబ్బులు తగల పెట్టాల్సిన అవసరం ఉండదు
ఆ మన ఊర్లో ఈ మధ్య అందరు నీరసంగా ఉంటున్నారు ఏంటో ఈ జోరాలు ఒకరి తర్వాత ఒకరు జరాలు వస్తున్నాయి
అవును డబ్బులతో మనం ఏదైనా మంచి పని చేసుకోవచ్చు మన లాంటి అమ్మాయిలు ఆరోగ్యంగా ఉంటేనే కదా భవిష్యత్లో ఏదైనా సాధించగలమ్
ఖచ్చితంగా రేపటి నుంచి మేము కూడా ఉదాయాన్నే లేచి కొంచెం ఎక్సర్సైజ్ చేస్తాం నువ్వు కూడా తోడొస్తావా మరి
ఆరోగ్యంగా చేసుకున్నాం
ఇవాళ చాలా వర్షంగా ఉన్నా పొద్దున్నే లేచినట్టున్నావు కదా
అవును ఈ మధ్య అలవాటు చే మార్చుకున్నా ఐదు గంటలకే లేచి కొంచెం సేపు మన పెరట్లో అటు ఇటు తిరుగుతున్నాను మనసు చాలా ప్రశాంతంగా ఉంది
మళ్ళీ పనిచేసే ఉదయాన్నే లేవడం వల్ల రోజంతా పనులు త్వరగా అయిపోతాయి పైగా చదువుకోవడం కూడా బాగా కాన్సంట్రేషన్ ఉంటుంది
నిజమే ఇంకొకటి నేను ఇప్పుడు లేవగానే కాఫీ టీలు తాగడం మానేసి మంచినీళ్ళు తాగుతున్నాను దా
చాలా మంచిది అలాగే మనం రోజు కనీసం ఎనిమిది గ్లాసులు నీళ్ళు తాగాలి దాంతో చర్మం కూడా మెరుస్తుంది మరి రాత్రి పూట ఫోన్ వాడటం తగ్గించావా లేదా
అబ్బో అది ఒకటే కష్టం కానీ పడుకోవడానికి గంట ముందే ఫోన్ పక్కన పడేస్తున్నా అందుకే ఇప్పుడు నిద్ర కూడా బాగా పడుతుంది
మంచిదే ఇంకో ముఖ్యమైన అలవాటు మనం ఏం పని చేసినా ఒక ఫంక్చువాలిటీ ఉండాలి అప్పుడే మనం మీద అందరికీ నమ్మక కం పెరుగుతుంది
అవును అలాగే మనం ఎవరితో మాట్లాడినా నవ్వుతూ మర్యాదగా మాట్లాడడం కూడా మంచి అలవాటే కదా అది మన వ్యక్తిత్వాన్ని పెంచుతుంది
ఖచ్చితంగా ఇంట్లో వస్తువులు ఎక్కడివక్కడ సర్దుకోవడం పరి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం ఇవన్నీ చిన్నప్పడి నుండి అలవాటు చేసుకుంటే ఫ్యూచర్ లో ఉపయోగపడతాయి ఉపయోగపడతాయి
భలే చెప్పావ్ మన మంచిగా అలవాట్లే కదా మనని గొప్ప వాళ్ళని చేస్తాది నేను కూడా ఇక మీదట డైరీ రాసే అలవాటు చేసుకుంటాను
నేను కూడా సరే మరి
సరే మరి బాయ్
బాయ్